హలో వేసనాబ
ఏం చేయలేదండి మార్కెట్కి పో కూరగాయలు కూరగాయలు తేదమ్ అనుకుంటున్నాను
హ మీకు ఎట్ల ఎట్లా పండి
ఆ వెజిటబుల్స్ మా ఆ మామూలు చాలా ఫ్రై ఫ్రెష్గా ఉంటాయి ఎందుకంటే మా ఊళ్ళ దగ్గర ఇప్పుడు మా ఊళ్లో సంత పెడతారు సంత సంత
ఓకే
ఆ సంతలో ఎవ్రీ వీక్లీ ట్వైస్ పెడతారన్నమాట
రెండు సార్లు పెడతారు సంత ఆ ఫ్రెష్ వెజిటేబుల్స్
ఆ ఫ్రూ సంతలు అన్నీ అమ్ముతారు ఏంటంటే ఫ్రూట్స్ అమ్ముతారు వెజిటేబుల్స్ అమ్ముతారు మన తినేవి అమ్ముతారు ఆ అ తో ఏవి ఇవి ఉంటాయి కదా సమోసాలు ఆ పిల్లలక పిల్లల బొమ్మలు
అయితే మా దగ్గర కూడా పే చుట్టుపక్కల ప్రాంతాల
ఉమ్ ఉ
ఆలోనే భూములు ఉన్నాయి వ్యవసాయ భూములు వాటిని తీసుకొచ్చి అమ్ముతారు ఫ్రెష్ ఉంటాయి చిన్న డాబాలునాయి పిల్లల గాజులు లాని రుదే పీసులు అవి ఇవి చిన్నచిన్న పీస్ బాక్స్లు అట్లన్న
ఉమ్ మా సంతలో ఏంటంటే చాలా ఫ్రెష్గా ఉంటయి కూరగాయలి ఎందుకంటే విలేజ్ నుంచి తీసుకొస్తారు అవన్నీ కోసుకొని ఇట్లా వచ్చేసి ఇక్కడమ్మేస్తారనమాట చాలా మంచిగా ఉంటాయి అవి వెజిటేబుల్స్ వడబడి పోకుండాంటే మనం తీసుకెళ్ళిన వండినా కానీ చాలా టేస్ట్ గా ఉంటాయి ఎందుకంటే బయ ట మళ్ళీ వేరే షాపు లో కొంటే ఏంటంటే రెండు మూడు రోలు స్టోర్ ఉండి మనం తీసుకుంటాం కదా అలా కాకుండా మా ఊరు సొంతలో తీసుకుంటేందంటే ఫ్రెష్ గా ఉంటాయి కూరగాయలు మనం తోటలోకో కుంనటే ఉంటయి
ఉండే ఉండే దాని
పచ్చళ్ళు కూడా అమ్ముతు న్నారు చూశా
ఆ అవును పచ్చళ్ళ సంతలు అమ్ముత పచ్చళ్ని సంతలు అమ్ముతున్నారు
ఆ అదే ఆ ఆ బెడ్షీట్స్ కూడా అమ్ముతారు అమ్ముతున్నారు మన బెడ్షీట్స్ టవల్స్ ఇవి అవి కూడా ప్రతిది అప్పుడు కొంచెం చెం గడ కొంచెం పెట్టేవాళ్ళు ఇప్పుడు చా ఎవరు మా మన వేస్ట్ కాజిటేబుల్స్ కో చట్ లేడీస్ సాయంత్రం నడుచుకుంటున్నా నాలుగు రూపాయిస్ మొత్తం తెచ్చుకుంటా ఉన్నారు ఇంకా
ఓకే ఓకే మాఊలు మా దగ్గరికి సంతకాడ ఏంటంటే ఆ సొంతలో మంచి మంచిగా ఉంటుంది సంతలు ఏంటంటే మనం కావాల్సిన వస్తువులు కొంచెం తక్కువ రేట్లో ఉంటాయన్నమాట బట్టలకాడ అమ్ముతారు బట్టలకాడ రీజనబల్గా ఉంటువి ఏంటంటే మన సంతలో మనం బేరమాడవచ్చు అమాట ఎక్కువ ఎక్కువలు రెట్లు ఉండవు తక్కువ రేట్లుగా ఉంటే మనం బేరం అడుకొని మనం తీసుకోవచ్చు మనం మన ఇంట్లో మనన్నది చెట్లు మన ఇంట్లో మామిడికాయలు ఇంకా ఇలా వేరే ఐటెమ్స్ ఉన్నా కాగాని మనం తీసుకెళ్ళి మనం సొంతలు అమ్ముకోవచ్చు అన్నమాట
అక్కడ ఒక అమ్మాయి ఉంది వాళ్ళింటి ఏ ప్లస్ కొబ్బరికాయలుంటా అం వస్తరంటే ఇంట్లోయే తీ తీసుకొచ్చి ఇంటి ముందే ఎక్కడో కాదు ఇంటిముందే ఇ ఈవినింగ్ వాకింగ్ చేసేవాళ్ళు వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఎట్లాగా రోజ రోజులేమేబ్బా అయితే వాళ్ళు నిమ్మ కాయలు ఇసుకుండ తీసుకుపోతాయి కొబ్బ కొబ్బరికాయలు ఉసి ఖచ్చితంగా కొబ్బరికాయలు తీసుకొని పోతారు కదా చేస్తారు మా ఇంటి దగ్గర కూడా ఒక ఆమె అట్ల చేసింది
అయితే మన సంతలో వీళ్ళకి రోడ్డుకి అటువైపు ఇటువైపు గుర్ కూర్చుంటారు కదా కూర్చున్నప్పుడు రష్ ఉంటుంది అన్నమాట మనం వెళ్ళినప్పుడుక జాగత్తగా కొంచెం కొనుక్కో మనం వ వస్తువులను కొనుక్కోవాలి రెష్ లో ఉన్నప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలన్నమాట అది
ఫ్రూట్స్ పెద్ద మార్కెట్ కి వెళ్ళారా మీరు ఆ
ఆ మొన వెళ్ళాయండి పెద్ద మార్కెట్ కి వెళ్తే ఫ్రూడ్స్ చాలా తక్కువ రేట్లు ఉన్నాయండి ఎందుకంటే వాళ్ళన్నీ మామూలు తక్కువ అంటే ఇండివిజువల్గా కూడాట్లా అన్నీ ఆ ట్రైలర్లో ఇస్తున్నారు బల్క్లో మంచులలో ఎందుకంటే అవి చాలా టేస్ట్గా ఉన్నాయి మంచిగా ఉన్నాయి అన్నమాట పెద్ద మరగ ఫ్రూట్స్ అ తీసుకుంటే బల్క్ తీసుకుంటే చాలా తక్కువ రేటుకే వస్తున్నవి ఆపిల్స్ అయినా గ్రేప్స్ అయినా కాగానీ మ్యాంగోస్ అయినా గానీ చాలా బల్క్లో ఉన్నాయి తక్కువ రేట్లకు వస్తాయన్నమాట పెద్ద మార్కెట్లు
ముగ్గురు ఫ్యామిలీస్ కలిపి తీసుకున్నాం అనుకో మనకు అదట్లాగా ఇరవై ఇరవై కేజీలు ముప్పైకి ఒక మూడు ఫ్యామిలీలు కలి తీసుకున్నా అనుకో ఇప్పుడు సమ్మర్ సీజన్ వస్తుంది ఎప్పుడు సమంటారు సీజనల్ ఫ్రూట్స్ ఖచ్చితంగా ఇష్టమై ముగ్గురు ముగ్గురు మూడు నాలుగు
అవును
ఫ్యామ్ లీస్
అవున అవును అది తీసుకోటలేదట మనకాడ తక్కువ రేట్ పడతాయి మంచిగా మనం తీసుకొని ఇంట్లో పె ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం పిల్లగాల ఇకైనా మనమైనా కానీ మంచిగా తినడానికి మంచిగా ఉంటుంది సమ్మర్లో కాబట్టి ఏందంటే ఆ ఒక రెడ్డిద్దరు ముగ్గురు ఫ్యామిలీస్ వెల్లేసేసి తీసుకొచ్చుకుంటే వాటర్ మిలన్ అయితే చాలా తక్కువ రేటు ఉంటాయి వాటర్ మిలన్ ఆ ఇవి ఇది సమ్మర్లో కర్బూజ ఇవన్నీ చాలా ఒక షాప్ ఉంటది ఆ షాపు లో చాలా తక్కువ రేట్లు అనమాట ఆ అతను తక్కువ ఊర్లో అది చేలో పడించుకోచ్చినవి అవన్నీ బయట ఇగ పోస్ కంపేర్ చేస్తే అతని దగ్గర చాలా తక్కువ రేట్ చాలా మంది కొనుక్కపోతారు నేను కూడా పోయినసారి నేను ఒక ఓక్కనే పోయాను కానీ చానా తెచ్చాను అవి అయిపోయినా మళ్ళీ వెళ్ళాలి నేను
అన్నీ తింటా ఉండాలి హెల్తీగా ఉంటాం కదా ఆ సీజన్లు తింటా ఉంటే
అవునవును
తినాలి ఫ్రూట్స్ అన్ని ఫ్రూట్స్ అయినావి వెజిటేబుల్స్ లాగా చేసుకోని తిన్నడము ఫ్రూట్ జ్యూస్ ఇలా ఉండేటట్టు జూసుకోవాలి
అవునవును అది మన సమ్మర్లో అన్ని ఐటెమ్ తెచ్చుకుంటే మనము ఆ మంచిగా సలాడు ఫ్రూట్ జ్యూస్లు అవన్నీ చే చేసుకొని తినొచ్చు అనమాట తాగోచ్చు తినొచ్చు ఎందంటే వాటర్ మిలన్ ఉంది అనుకోండి అది ఒక వన్ వీక్ అయినే ఉంటుంది మనకి వాటార్ మెలన్ అదే కొన్ని ఐటమ్స్ ఉన్నాయి గ్రేప్స్ అయినా గానీ మినిమం ఒక త్రీ ఫోర్ డేస్ ఉంటాయి మంచిగా ఫ్రెష్ తీసుకు కాబట్టి అసవంట ఏదైనా మనం తెచ్చుకొని మంచిగా ఆ మంచిగా హెల్తీగా ఉండొచ్చు అన్నమాట పెద్ద మార్కెట్లో ఫ్రూట్స్ చాలా తక్కువ రేట్లు ఉంటాయిన్నమాట బల్క్లో మీరు గాడ ఇప్పుడుంటే వెళ్ళండి మేము కూడా మొన్నం వెళ్ళాం మేము ఉం
అక్కడ కూడా వెజిబుల్ మార్కెట్ త్రీ ఓ క్లాక్ ఓకే మొత్తం లారీలలల్లో వస్తుంది మొత్తం బాక్సింగ్ మొత్తం లారీలు పలల్లో వస్త చిన్న చిన్న వ్యాపార ఆ వ్యాపరిస్తులు అంటారు కదా వాళ్ళు ఏం బాక్స్లలో బల్క్ లో తీసుకుంటారు వాళ్ళకి పెట్టే ఒకవేళ
ఊ హమ్
ఒక వెయ్యి రూపాయ సపోజుగా వాళ్ళు ఫో అంటే కేజీల్ చొప్పును వీళ్ళు అమ్ముకుంట్ర కదా టమాటాలు సొరకాయలు బిర అవన్నీ బాక్స్ బాక్స్
అవును
లోడ్ దింపేస్తరూ వాళ్ళు ల లారీల వాళ్ళ లారీల కా నుంచి వీళ్లు ఆ మార్కెట వాళ్ళు కొంటారు మార్కెట వాళ్ళ దగ్గర ఇక్కడ నుంచి చిన్న వ్యాపారలు చేసేవాళ్ళ దగ్గర నుంచి కొను కొనోళ్ళు అట్లా అనమాట బాగా తిరుగుతా ఉంటదన్నమట వీళ్ళు ఇప్పుడు త్రీ ఇంటి త్రీ టూ థర్టీ టై లే ఇంగ ఎర్లీ మార్నింగ్
అవును అవును పెద్ద మార్కెట్ లో పెద్ద మార్కెట్ లో ఎందంటే అ ఒక సైడ్ ఏమో ఫ్రూట్స్ ఉంటాయి. ఒక సైడ్ ఏమో ఈ వెజిటబుల్స్ ఉంటాయ అన్నట ఆ కాబట్టి ఫ్రూట్స్ సపరేట్గా ఉంటాయి వెజటబుల్స్ సపరేట్గా ఉంటాయి. ఆ ఒక మార్కెట్ లో ఈక్కడ ఉంటాయి ఏది ఇది నాన్ వెజ్ కాడా సపరేట్ గా ఉంటది ఒక వింగ్ అది కాబట్టి ఏంటంటే మా నేను ఏం చూసాను అంటే ఆ పాలకూర ఉండదు కదా పాలకూర చాలా బల్క్ లో వస్తది అవన్నీ రిటైలర్స్ వాళ్ళు వచ్చేసిందని చే అక్కడకి తీసుకెళ్సి దానికి చిన్న చిన్న కట్టలు తీసుకొని మళ్ళీ వాళ్ళు రిటైల్గా అమ్ముకుంటారున్నమాట పాల కూర
అవసరాలు ఉంటాయి కదా బ తెల్ల బస్తాలు ఉంటాయి కదా ఆ దారాలు దారాలు లాగుతారు వాళ్ళు తెల్ల బాసను కట్ చేసి ఆ వసల్ దతి మీదా పుదీనా ఇప్పుడు చుక్క కూరు అన్నీ ఇంగ రెండు రోను కలిపి కట్టకట్ట కలుపుతా కడతా ఉంటారు వాళ్ళు చూశాను నేను కూడాను అ
ఆ అద అదే పెద్ద మార్కెట్లో కొంచెం వెజిటేబుల్స్ ఏమైనా తక్కువ రేట్లు ఉంటాయి మనం కొనుక్కోవాలనుకుంటే అక్కడ కొనుక్కోవచ్చు ఇంకోటి ఏదంటే నాన్ వెజ్ కూడా చాలా తక్కువ రేట్ ఉంటాయండి పెద్ద మార్కెట్ లో అక్కడ అవి బక్లు వస్తాయి కాబట్టి వాళ్ళు మనకి ఫ్రెష్గా ఉంటేవి మంచిగా ఉంటాయి
కూడా ఎక్స్ట్రాయ తీసుకొస్తాబ్బా సార్ ట్రే ఉంటది కదా తేదట్టుండ ని ఇం బల్క్ లో తెచ్చి ఒకేసారి రెండు మూడు ట్రేలు పడేసినా అనుకో ఇది చేసుకునిట్టారు అని చెప్పి మేము స్కూల్స్
ఈ పెద్ద మార్కెట్లు ఏంటంటే ఇప్పుడు మార్నింగ్ త్రీ ఓ క్లాక్ వస్తా కదా త్రీ నుంచి సెవెన్ ను యైట్ వరకు అవన్నీ అయిపోతుాయి అక్కడ పర్మినెంట్గా కొంతమంది షాప్ వాళ్ళు ఉంటారు వాళ్ళైతే నైట్ టెన్ ఓ క్లాక్ వరకు అవి మార్నింగ్ గురి అక్కడ అవన్నీ సేల్ చేస్త వస్తా ఉంటారన్నమాట షాపు వాళ్ళకు ఉంటారమాట
ఓకే లాభం ఉంటది అబ్బ వాళ్ళకి
లాభం ఉంటది ఎందుకంటే లాభం లాభం ఉంటది బిజినెస్ అంటే లాభం ఉంటది కదా వాళ్ళు లాభం ఉంటది లాభ ప్రాపర్టీ అయితే ఉంటది మీరు మీరు వెళ్తారా పెద్ద మార్కెట్కి కొంటారా మీరు వెజిటేబుల్స్
ఆ ఒక రెండు మూడు సార్లు వెళ్ళాను వెళ్ళి ఉండాలి అట్లా లేటుకి వెళ్తే వేస్ట్ ఏ ఎందుకంటే అన్న సిక్స్ తీ టూ స్టార్ట్ అవుతాయి పెద్దవి బల్క్ లో తీసుకోవాలను కుంటే
టమోటలయితే మామ్ ఆ ఓకే ఓకే ఓకే అండి
చెప్పండి
ఏం టమాటీలో టమాటీలు టమాటీలో ట్రైలర్లో వస్తాయన్నమాట మనమైతే ఒక కేజీ డైలీ మనం టెన్, ట్వంటీ అట్ తీసుకుంటాం కదా అక్కడ ట్రైన్ లో చాలా తక్కువ రేటు ఒక ట్రే తీసుకు అనుకోండి మనకి మినిమం ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వస్తాయన్నమాట
ఓకే ఓ కే సరే
ఓకే అండి